ఆహ్ ఎంజేత్తార బావేనా
ఆ బాగెయెక్క మీరు బాగున్నరా
ఆవు
పన్మీదుందా
పని అయితాంది అప్పుడే ఇగా కొంచెం ఈ కోతులు పోతాంటే లేచిండ్ర ఏమో సప్పుడు అయితంది ఏదో పడేషీన్ది
కోతులకే లేసినావ ఇప్పుడు
కోతులకి అప్పుడే అప్పుడే లేచిన లేచి చూసేవరకు బొచ్చడు కోతులు ఒక రెండు వందల కోతులు అనుకోరాదు
ఏ ఫుల్ ఇద్దది దు ఫుల్ అంటే ఫుల్ ఇంటి మీదకి ఎక్కుతానాయ్ ఇల్లంతా రేకులు ఊపతాన్నాయి అంత గాయిగాయి చేత్తానాయ్
హమ్
అంటే గాయగానింటే గాయగాయ చేత్తన్నాయ్ ఆ సౌండ్కే మా పాప లేత్తాంది నిన్న ఆ సౌండ్ కు లేచింది కొద్దిసేపు ఏడ్చింది మళ్లా బావకు అన్నం కూర అంద ఎలా పక్కకు పెట్టినా మళ్ళ అచ్చి ఆమెను పండుకోపె నాక మళ్ళ అండినా
మరి అందిందా
నిన్న నిన్న ఏ ఇవాళ ఇ నాలుగున్నరకే లేసినా కానీ ఇ నిన్న అంటే నడిపక్క ఉన్నది కదా మళ్ళ అటో ఇటో ఉంటది ఇలా లేదు కదా ఎందుకైనా మంచిదని బాగున్నప్పుడే అన్ని పనులు చేస్ చూసుకోవాల బోల్ ఆ బాగున్నా బయ్ యాన్ని చేసుకున్నా ఇగ బావలేసినసరికి అన్నం వండిన కూరండిన అటు వాకిలు ఊడ్చిన ఇటు వాకిలు ఊడ్చిన
ఊ
బావలేవలేదు బోల్దోమినా కి అప్పుడు బావ మరి టైం ఆరున్నర అయితాంది అంటే అప్పుడు లేచి ఇప్పుడే స్నానం జేసి హా ఎల్లిపోయిండు బాగా ఏం పన్లేదు చిన్నామే లేత్తనే నామే లేత్తనే ఇళ్లు ఊడ్వాలి అల్కేయలే అక్క ఇయ్యాల ఆదివారం అని ఏయలేదు యేసినవా అవునా ఆల్లు ఏసిల్ల పెద్దమ్మ వాళ్లు గిట్ల
ఏయలే
ఏయలే ఏయలే ఏన్న గుర్తులేద అక్కా
ఊ
ఆ గొప్పలే మా గుర్తుకుంటేద్దను గాని ఏమున్నది అంత బిరి బీరి గాని
ఇప్పుడు ఏమున్నది ఇప్పుడు ఎంత అయితాంది టైము
టైమా ఏడున్నర అయితాంది అన్ ఇప్పుడు ఏడుంబావ్ ఏడున్నర అయితాంది అనుకుంట
ఆ ఇప్పుడు అటీ నీళ్లే కదా నీళ్లే కదా సాలేడు
ఏది అల్క కదా
అవునా
ఇంటి ముందు అల్కలేదా అక్క
కొంచం ముందు జప్ చేత్తరి నే చ చేస్తును నేను సపరేట్గా నా కాలీగనే కూర్చున్నా ఇగ లేసిన కూర్చిన చల్లినా ముగ్గు ఏసినా
ఆ ఇటు బాబామ్మేష్నా బాబామ్మేషన మనమే వేస్తాందని ఎదురు బాపమ్మ కూడా వేయలేదు
ఆ అయితే బాపమ్మఈటు వచ్చింది ఎవళ ముచ్చట బాగా పెడతలా అన్నారట
అదే మీరే చూసిన అటు బయటకి వెళ్తానా వోముందు చాలా మంది ఉన్నారు ఏంది అని చూస్తే అందరు ఉన్నారు బాపమ్మ వాళ ప్రేమలచ్చి బాపమ్ బక్కలచ్చి బాపమ్మ వా మాడళ బాపమ్మ బయటలో ఉంటే అరే ఏంది వీళ్ళకి ఇక్కడ ఉన్నారుఏమి మాట్లాడతారు అని మన బామ్మని పిలుస్తారు పిలిస్తే ఈ బామ్మ తలిన పడతలేదు
వచ్చింది వచ్చిమో బాగానే మంది ఎప్పుడు రా ఎప్పుడు అనంటే ఇప్పుడే అనంటే మడల బాపమ్మ అని అడిగితేా కరెంటు ప్రేవణక్షం బాపమ్మలకు పోయిందాట
పోయిందట కదా
ఆ వైరు రూసి పోతే ఎంత అయింది నా సక్క అ నా అడిగితే ఎంతో అయింది అంటే అయ్యో చెప్పు రాదు మాది ఊసిపోయింది పెట్టించుకోవాలి
అంటే దైనా క్రాంత దరనికి అబ్బాయి వస్తాడు కానీ వాళ్ళు కరెంట్ డైరెక్ట్ కరంట్ ముట్టుకుంటద రెూ వంద మూ వంద చూసుకుంటు ఒకసారి వస్తే అట్లా బా ఇమ్ మాకు రెడు మూడు సార్లు వచ్చిలట
వచ్చిండు ఒకసారి రెండు వందలు ఒకసారి మూడు వందలు మొత్తం ఆరు వందలు అయిందట
ఆ ఆరు వందలు అయినాయి అలాగ ఇప్పుడు చెప్తాను అయి పోయేటప్పుడు ఏంది బాబమ్మ అంటే గిట్ల అయిద గిట్ల రా కరెంట్ పోయిందంట బాబమ్మ వాలది అని అడిగితే చెప్పినా అంటే ఆ పిల్లగడ చల్కుండా అచ్చిపోయిన రా అని అన్నది
అ ఆ ఆ బాబం అన్నది కదా మరి మా చెల్లళు మచేటైర్ మరి కుడుకలు ఎత్తంది అటనా అని అంటను
ఏ చెల్లెలు
వాళ్ళ చెల్లళు ప్రేమరాజమ్మ బకా రాజమ్మ
ఆహ వాళ్ాల చెల్లల
ఆ ఈ పాపమ్మంటాంది ఇ చిిన పాపమ్మ
చిన్న బబమంటన్నా
అదే ఈ నాలుసావా నాలుసవా
నర్సవా
అయితేగ ఇట్లా అడుగుతుంది అని అన్నారు
ఆహా
ఆడుగుతె కకో నా తకు బద అతే కనుక్కమని అత్తా అని అంటే కనుక్కొని రావడానికి వచ్చినానింటే బాపమ్ అన్నది కదా అ స ఆ ఇద్దరు చెల్లలు మాచట్ ఐయిలు కుడ్కల్లు తెతదో అడుగు అని అడుగుతు తల్ రా నిన్ను
నన్ అడగుతా అలా గత మంచి అదే వాడికి వచ్చి చెప్తన్నటో మీ బాబమ్మ మీ రాసినడు ఏం జరుగుతుంద అని అడుగుమంట అది అందుకే నేను ఇటు వచ్చిన ఆ ఏం లే గా గిలా ఇది గిట్లా అని చెప్తా ఉంది ఇగ
ఆ అయితే కొడుగలు తెత్తదో అడుగు అంటే ఎందుకు తెదు భయపడుతుంది అనుకుంటున్నా, మీరు అయితే కూర్చోరాదురు మీ చెల్లని అయితే కూర్చోబెట్టు కూర్చోబెట్టి పిలుగు రాదు మా అక్క చెల్లలను అందరం కుడుకలుస్తాం మూల కూసోని తిందుర్ ప్పు అన్నే అన్న
మంచి పని చేసినాం ఉన్నాం సారావంద అన పరు
అన్నా ఎంక నాకు ఆలంట అంటే గరిజలు గిరిజలు కావాలంటే నీకు బర్డే అన్ని గీగుతాంపు చేస్తాం
ఆ ఇతో చేద్దాం ఏ బంగారం కాలంటే కూడా ఎక్ప్పుడు రోళ్ళలు గోు షాప్లోస్తాం అని చెప్పుకోస
నావ తారీగా
అవుదాల
మ్ ఏం కూరార
ఊరా నిచ్చనియాత మళ చిత్తం హ
ఓ
ఎలక
కూర
ఆ కూర అకా నైటు చిక్కుడుకాయ తెచ్చిండు నైటు చి ఇపుడే తీసుకొచ్చిండు అదే ఉన్నక మామయ్య అంటే ఇక త్య కోపంగా లీడ వేసిన మామి అన్నందుకు తెచ్చి చించి పెట్టిండు
ఆ
మరి నాకు చిన్నందుకు టైం అయింది అన్నారు, కానీ టైం తినకపోతే ఇంకా లేట్ అవుతది, అప్పటికే బావచ్చు అంటాడు ఏంది లేట్ అయితాంది రోజు రోజు అని
మ్
అండి, అన్న గురని అది లేట్ అయింది అది పక్కా పెట్టాలను ఫస్ట్ దినిపయాలి తర్వాత వండుకోవాలి కదా అన్న
అకాల
ఆ
ఆ ఓవు ఆకలా చెప్పది కదా
ఆ తెలమర కాదా తిరిపియాల టైం కు తినిపియాల అంటాడు బావు
మ్ మ్ ఆకలి అవుతుంద అంటే అమ్మ ఆకలి అవుతుంద అను
ఆ అప్పు క కంపల్సర్ టైం ఉంటుంది అక్క ఇం టైం దాటితే కొంచెం ఆళ్డ కూడా కొంచెం గాయగాయ చేస్త రాకలేని దాకోసలు ఆగ మ అట్లా ఆగలతే దబ పదిండది ఎ టైమ్ ఉంటా అ కుద్ర లేవనే బాల్ ఆది అయితే మధ్యాహ్ం ఒకటి గంటల వరకు అన్నం తింపింటతే సాయంత్రం నాలుగు ఐదు ఆరు గంటల వరకు పాలులాపింటాయి అళ్లా ఎనిమిది అలా వరకు కన్న నిర్వియాల ఏ బగు సాయంత్రం పని ఇక చిన్నకి స్నానం చేయిించి పళ్ళ ఆపించరికి ఐదున్నర అయి త
ఆ
ఇ ఒ ఒక అర్ధఘంటే బైట ఊ సుట్ట ను క ఏ మాలలాగాతే
కూర తింంటదారా కూర
స్వల్ప తింటదాకా ఏ ఊరయినాల అయి గల్ ఫవి వాల ఐదు గంటల ఐ ఇ ఇక ఎగ్గు తింటే మంచిగా ఉండక్క ఆమెకి ఎగ్స్ వస్తాయి గాని ఆమె ఎగ్గు తినదు ఏం తినదు
పేటకా ఫెన్
పెటిలాంత
సయటిది పెట్రా మరి చిన్న చిన్న చిన్న కట్ చెయ్
చిన్నగా చేసినా కూడా అది ఏక్డ్డానక
అంతేనా
ఆ చిన్నదిన్న కూడా యాక్ అం
మ్
వర్లా
అదే సువాసన లెక్కలు అనిపిస్తుంది
ఏమో ఫస్ట్లో చిన్నప్పుడు తినేది అక్క, చిన్నప్పుడు తినేది మధ్యలో బంద్ చేసింది, ఒకరు ఇచ్చుకుంటాంత కక్కుడాని బంద్ చేసింది, కద అది అట్నే బంద్ చేసంటే అయిపోయింది.
అవునా
ఆమెక్ మాగా పాప తింటారని ఏదంటా చేసినా కాని ఆమె కొంచెం ప్చ్ ఇంటి దగ్గర చాలా ఇబ్బంది పడత కూర్చొని తింటనేమో బాగుండ అక్క కూర్చుంటే అంటేనేమో ఇట్లు నేను చేతో నా ఆపలేను ఆ లేయడానికి ఇబ్బంది అయితది ఇక పడుకొనే పన్ స ఆమె ఇబ్బంద పడుకుంట ఇబ్బంది బడుకుంట మెల్లగ గంటన్నర అయితది అక్క తినేసరికి యా పూ తూ ఉంటే నా మసిపడ దగ్గర
అదే నీకే ఇగ ఎవరికి తినదా
మా అత్తమ్మ పెడితే మాగా తింటది గాని
పెద్దది
ఆ ఇగ ఏ పోత ఆ సాయంత్రం ఆరు గంటలకు ఎవన క్షీరం బోసి మా నాన్నకు బియ్యం పెట్టి మాకు బియ్యం పెట్టి మా కూర అయ్యే సరికి ఎనిమిది బావ్ అయితదిగా యాద అండి దప్ పాపల నేతుకనొచ్చి ఈడ బెడతా ఇంగ నేను నా పని అయిపోయే వరకి తొమ్మిదిన్నర అయితది అంతలో బావోతే మళ్ళా అన్నం ఇల్లా అనే తినేసరికి పది అయితది పదిన్నర అయితది ఆ మల్లా యా య ఎత్తుకుంటనే పండుకో మాత్రం పండుకుంటది పడుకోబెట్టాలి మల్లా ఆమె ఒక్కటె పనుకోదు
తినిపితే తిన్ టపుడు మరి తినిపియచు కదా
అట్లా లేద్ ఎప్పుడన్నా ఒకసారి మీదికి పోత సూడు అంటేనే ఎంత సేపు పడత
ప
ఆ
అన్నిటికి ఒక్కదాని వయితే కాజేస్కొత్తది ఒక్క సైడు కు
ఆ అదే కదండి ఇప్పుడు ప్రాబ్లం ప్ ప్రాబ్లెమ్ ఎఫెక్ట్ పడుత లేదా ఒక చెయ్ అంతా ఉంటంది ఈ వీపులో గుడక మస్తు ప్చ్ ముందినట్టయితాంది ఇవ్డే పోతా అంట పోతా అంటే ఎట్లుండవు తిన్నారు కాని పనవులు ఓకే అక